హలో
మే చేస్తానువు
ఈయనా ఇప్పుడు భోజనం చేసి ఖాళీగా కూర్చున్నా నువ్వేం చేస్తున్నావు
ఆ
ఎలా ఉన్నావు
ఇం ఇప్పుడ పోోజనం చేయి కలిగా కొచున్నా
ఏంటి చాలా ఫోన్ చేసావు
దొరికే మాట్లాడదాం అని చాలా నాటికి ఫోన్ చేసా
ఉ నేను కొంచెం మా గ్రామం వచ్చానులే అందుకని ఫ్రీగా ఉన్నా కొంచెం నీ ఫోన్ అందు లిఫ్ట్ చేసా
ఆ
హలో హలో హలో హలో ఆ వినిపిస్తుందా
ఆ ఆ మధ్య మధ్యలో చిన్న
హ వినిపిస్తుందా హలో
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది
ఓకే ఓకే ప్రస్తుతం నేను ఇప్పుడు ఇవాళ బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రేమా ఊరొచ్చాను ఇవాళ నేను
అవునా
మ్మ్ హ్హ్
ఎలా ఉంది మీ ఊరు
మా ఊరు బానే ఉంది పల్లెటూరు కదా కొంచెం ప్రశాంతమైన వార్త్ వాతావరణం ఉంటది
మ్ ప్చ్ రోడ్లు అవన్నీ బాగున్నాయా
అ ఆ ఇంకా అంతా డెవలప్ అవ్వలేదు గాని మట్టి రోడ్లు మ్మ్ హ్
మ్మ్ హ్హ్ ఓ
ఇంకా
స్కూల్ ఎన్ని ఉన్నాయి ఆ ఊర్లో స్కూల్
ఊళ్ళో స్కూళ్లు అంట్ కాలేజీలు లేవుగాని ఒక్క గవర్నమెంట్ స్కూలే ఉంది అది కూడా పదో తరగత్ పదో తరగతి వరకే ఉంది హలో హలో హలో
హలో
ఓకే హలో భోజనం అయిందా మ్మ్ ఓకే అంటే ఇక్క అ అదే ఇక్కడ స్కూల్ టెన్త్ క్లాస్ వరకే ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ ఒకటే
కాలేజికెళ్ళాలంటే
కాలేజీకి ఎళ్ళాలంటే పక్కనే ఉన్న సిటీ లోకెళ్ళాలి
ఊహు హాస్పిటల్ ఇయన్ని ఉన్నాయ ఆ ఊరు
హాస్పిటల్ ఒక హాస్పిటల్ ఉంది అది కూడా ఏదో ప్రాథమిక చికిత్సాలయం లాగా ఒక చిన్న హాస్పిటల్ ఉంటుంది ఇంకెమర్జెన్సీ అంటే పక్క ఊరికేళ్ళాలి ఊహు లేదు తక్కువే సౌకర్యాలు అదే ఎమర్జెన్సీ అంటే పక్క ఊరికేళ్ళాలి ఇంకా
పక్కన్న అది పల్లెటూరెనా పట్టణమా
పక్కన్ పట్టణమే
ఉహూ
ఉ అయితే పట్టణంలో హాస్పిటల్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ మంచి మంచి డాక్టర్లు ఉంటారు గదా కాకపోతే రోడ్డు రవాణా అనేది సౌకర్యంగా లేదు మా ఊరికి
ఊహు
ఉ అంటే అంతా పంట పొలాలనమాట పంట పొలాలు ఆ పొలాల మధ్యలో ఉంటది ఊరు ఉ మ్మ్ అది పంట పొలాలు అంటే వరి, జొన్న అలాంటివి పండిస్తారు
పొలం ఏమేసారు ఈసారి
మా పొలంలోన మినుములేసాం
మ్మ్ హ్హ్ పోయినసారి పంట బాగా వచ్చిందా
పోయినసారి దిగుబడి బానే వచ్చింది కానీ ఈ సంవత్సరం కొంచెం తగ్గింది ఇంక అందుకని నెక్స్ట్ మీరు పత్తి పత్తి యేద్దాం అనుకుంటున్నాం
ఊ
ఆ
దే ఈ సంవత్సరం వాన అలాంటి ఏం లేవు కదా
ఉ వర్షాలు పడి చాలా కాలం అయ్యింది ఆ మేనెల్లో ఏదో పడతయిగా అడప దడప వర్ష చాలు అప్పుడు పడినప్పుడు విత్తనాలు నాటదాంలే ప్రస్తుతానికి వరి కో కోసి కుప్పలే వసామన్నమాట అయితే చుట్టాలందరు ఇక్కడికే వస్తారు సెలవులకి
వేశవికాలం సెలవల్లన
ఉమ్ చక్క ఇంటి చెుట్టు మామిడి పండ్ల చెట్లుంటాయి ఉ ప్రశాంతమైన వాతావరణం కాలుష్యం ఉండదు
ఉమ్
స మీ ప మీ మన పట్టణాల్లో అయితే కాలుష్యం ఎక్కువ బాగా
ఉ శబ్దాలెక్కువ పొలాలు అయ్యే ఉండవు
ఉండవు
ఉ మీకు దగ్గర్లో తూటడానికి అలాంటి ప్లాస్లు ఏన్న ఉంటాయా
ఏంటది దగ్గర్లో
చూడడానికి వెళ్లి కూర్చో వెళ్లిి చూడడానికి మంచి చుట్టూ ట్టాలతో ప్లేస్ అలాంటివి ఏనా ఉంటాయా మీకు
ఆహా అలాంటి ఏం ఉండదు కానీ ఎవరింటి ముందు ఆరు బయట కూర్చ కూర్చొని సాయంత్రం అయ్యేపాటికి అందరుూ ముసలళ్ళు చిన్న పిల్లు అందరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు సాయంత్రం హ్మ్మ్ క్క మనకి ఇక్కడ పట్టణాల్లో అలా ఉండదుగా ఎవరిళ్లల్లో వాళ్ళు కూర్చోటం కరెంటు వేసవకాలం అంటే పగలంతా ఉండదు రాత్రిళ్ళయితే ఉంటుంది
మరి పగలంతా ఆ మరి పగలంతా ఇంట్లో వేడిగా ఉంటుంది కదా
ఉంటుంది ఏం చేస్తాం మరి ఇంటి ముందు పెద్ద మామిడి చెట్టు ఉంది ఆ చెట్టు కింద కూర్చుంటాం వెళ్లి భోజనాలు చేసేసి ఆ చల్లగానే ఉంటుంది ఎండాకాలం అని తెలిదు బాగానే ఉంటుంది ది పల్లెటూరు కదా బాగా చెట్లు ఉంటాయి చుట్టుపక్కల
అవును
హ్మ్మ్ ఇంకా భోజనం అయ్యిందా
అయింది మీదయిందా
అయిపోయింది మీది ఏమి కూరా
మాది బెండకాయ ఫ్రై
మాది కూడ బెండకాయ ఫ్రైయే
ఊ మీరెలా బాండీలో చేసారా లేకపోతే కుక్కర్ లో చేసారా
అంటే బెండకాయ టమాటా ఈగురనుకో కుక్కర్ లో చేస్తా బెండకాయ ఫ్రై అయితే బాండీలో చేస్తా మీరు ఎలా వండుకుంటారూ
ఫ్రై అయితే బా ఇంకేమన్నా కలపాలంటే కుక్కర్ లో చేస్తాం
కూరేనా ఇంకేం వండలేదా
ఆ అదక్క కూరే
ఆహ నువ్వే వండావా మీ ఇంట్లో వాళ్ళు వండార
ఇంట్లో వాళ్ళండారు
ఓకే ఇంకా ఇంకేంటి సంగతులు మరి
ఇంకెలా ఉంది మీ ఊరు బావుందా
హూ మా ఊరు పల్లెటూరు చాలా బాగుంది మీరు కూడా వచ్చేయండి ఇక్కడికి
ఉమ్ వస్తాం డెవలప్ అవుతుందా కొంచెం కొంచెంగా
అంటే ప్రస్తుతానికి ఏమీ లేదు అభివృద్ధి అనేది ఇంకా ఏమీ లేదు ప్రస్తుతానికి అంటే ఇదం తా పంట పొలాలు కదా ఇంకేం అభివృద్ధి ఉంటుంది రై తులు నివసిస్తారు ఎక్కువ ఇంకది ఇంకా నా ర్మల్ గా జనరల్ గా ఆ ప్రాథమిక చికిత్సాలయం ఒక చిన్న స్కూ పూలు ఒక గుడి అలా ఉంటాయిన్నమాట చాలా చిన్న ఊరు మాది
ఉ రాత్రి పూట మనుషులకి సేఫేనా అది
సేఫ్ అంటే ఇంక ఇక్కడ దొంగలు ఉండరు దొంగల భయం ఉండదు చాలా మంచోళ్ళు ఇక్కడోళ్ళంతా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు
ఊ
ఉ ఆ చ్ ఇరుగు పొరుగు అంతా చుట్టాల్లాగా ఉంటారు కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఎవరికీ ఏ చిన్న కష్టం వచ్చినా అందరూ వస్తారు
అడివి జయతువులేమన్న వస్తాయా మీ ఊర్లోకి
ఆహా జంతువులేం రావు
ఉ
ఇప్పుడూ ఇయ్యేస్తయి ఏనుగులొస్తయి అవి వచ్చినప్పుడు కొంచెం భయపడ్ తారు జనాలు ఆ ఇంకా డప్పులు అయ్యి కొట్ టీ కాస్త కాగడాల ఎలిగీచ్చి భయప తే ఎళ్ళిపోయి ఆ పంపి చేస్తారు మళ్ళ లేపోతే అంతంత కష్టపడి పండించుకుని పంటను నాశనం చేస్ తాయి కదా అరటి తోటలు అరటి తోటలు అయు ఉంటాయి కదా
అవును
ఉ అది అందుకని జాగ్రత్త పడతారు
మీరుప్పుడైనా చూసారా లైవ్ లో ఏనుగులు
ఆ చూసాను ఇలా చూడలేదు కానీ మామూలుగా గుళ్ళకెళ్ళినప్పుడు ఉ తిరణాలకు ఎళ్ళినప్పుడు అట్లా చూసా
ఓ
ఉ అరి నువ్వు.
నేను ఇప్పటిదాకా ఇప్పుడు చూడలేదు.
చూడలేదా. ఏనుగుల్ని గుర్రాలని చూసావా ఉ మ్. గుర్రాలు చూసావా హార్స్ రైడింగ్ కూడా చేసావా.
మ్ ఆ ఎక్కాను చిన్నప్పుడు ఎప్పుడో.
చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కవా సరే మరి అయితే. ఇంక నేను ఉండనా ఉమ్ బాయ్.
బాయ్.